హలో
హలో
నమస్తే అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారు ది
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి మీరండి
నేను కూడా ఖాళీగానే ఉన్నా ప్రజెంట్
అవునా పన్ చేసారా అండి మరి
టిఫిన్ ఇవాళ ఏం లేదు చేయలే అడి
అవునా
ఇవాళ మండే కొంచెం లేట్ అయింది ఇల్లు తుడుసుడు అది ఇది అయిపోయింది
ఆహా
ఆ రైసె పెట్టేసిన
అవునా
మీరు
మేము చేసామండి టిఫిన్ చేసామండి చపాతి చేసాం ఈ రోజు ఆలు కర్రీ చేసాము
ఇంగ్లచ్
రైస్ ఎప్పుడు వండుతారు మళ్ళీ ఆఫ్టర్నూనేనా మార్నింగే వండుతారా ఇంగ ఆఫ్టర్నూనే వండేస్త
అవునవునండి
వెళ్ళారా ఇ మధ్యలో సమ్మర్ లో ఎటైనా టూర్ కెల్లారా
టూర్ కంటే ఆ టూర్ కి మధ్య దగ్గర దగ్గరే వెళ్తున్నామండి మేము ఆ దేవాలయాలు ఉంటాయి కదాండి ఆ ఉన్నాయి ఉన్నాయి దయ్య టెంపుల్స్ ఉన్నాయి మాకు దగ్గరలో చాలా శివాలయం టెంపులుంది హనుమాన్ టెంప్
వస్తారా మేడం వస్తారా చాలా మంది రష్ ఉంట్ కదా
ఉంటది ఉంటదండి ఇప్పుడు కొండగట్టు వెమ్లవాడ ఆ ఈ టెంపుల్స్ కయితే చాలా మంది వస్తారండి
మీకూ బెమ్లవాడ దగ్గరేనా
ఆ వెేములవాడ ఒక టూ అవర్స్ పట్టుద్దండి మాకంతే
టూ అవర్స్ పట్టుద్దా ఆహు
వేములవాడ కొండగట్టు గూడెంగుట్ట నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ మాకు దగ్గర దగ్గ దగ్గరనే ఉంటాయిండి ఇటువై ఆ చాలా మంది వస్తారు దానికి కెప్పటికి మొక్కులు చెల్లించడానికి ఉ
మాకేలి అలాంటి ప్రదేశాలు ఏం లేవులేండి
అవునా
మేం వెళ్ళాలంటే దూరమే
ఆ హ
అంటే ఇగ ఫ్యామిలీ మొత్తం తోటే వేయాల్సిందే మనము సింగిల్ గా పిల్లలు తోడు వెళ్ళడంముండదు
ఆ అవునా మాకున్నా ఏం తగ్గదు మా
మీకున్నాయని దగ్గరే కాబట్టి ఫైవ్ మినిట్స్ లో వెళ్ళచ్చు సరు
అవున అవును వెళ్తామ అండి ఇక్కడ కామాఖ్య టెంపుల్ కూడా ఉందండి మాకు అమ్మవారిది ఇప్పుడు ఇక్కడ చాలా ఫేమస్ అవుతుంది ఆ టేబుల్ ఆ జాతకాలు అట్లాంటివి ఏంటి లేవు కన్నాండి ఇలా అంటే అక్కడ కోరికలు కోరుకుంటే చాలా నమ్మక క్కమండి కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని
నమ్మకం అంటే అక్కడ ఉండే పూజలు కూడా కొంచెం చూస్తారు కదా
ఆ అం నాకంతా తెలిదండి కాకపోతే మేము దర్శనానికి వెళ్తే మాత్రం చాలా బాగుంటది చాలా ఆ ప్రశాంతంగా ఉంటదండి ఆ టెంపుల్స్
అవున మా సైడు టెంపుల్స్ అంటే అంత ఇక్కడ ఏం లేవండి వెళ్దాం అన్న కూడా మీకు చెప్పినా జద లాగా అనే
ఆ
వెళ్ళలి ఇక్కడేం ఉండవు ఉంటాయి లో లేకపోతే ఇక పిల్లాల స్కూల్ కట్ట ఇటు అంతే తప్ప ఇం ఏము ఉండ
అవునా మాకు చాలా ప్లేసెస్ ఉన్నాయండి
స్కూల్స్ కూడా దగ్గరే ఉన్నాయా మీకు పిల స్కూల్స్ కూడా దగ్గరేనా మళ్ళా విలేజ్ క మారి వెళ్ళాలా
ఆ స్కూల్ సడ్ ఒక టెన్ కిలోమీటర్స్ అండి టెన్ కిలోమీటర్స్ లో అన్ని బస్ ఆ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయంండి ప్రయాణానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమిండ స బస్ ఫెసిలిటీస్ ఉంటాయి స్కూళ్ళకి ఆటోస్ ఉంటాయి
మాకి అలి బస్సు ఉంద స్కూల్ బస్సులే మామలుగా ఈ ఆర్టీసీ బస్సులు అలాంటివి ఏమి అవైలబుల్ లేవు ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళాలి
మా సైడ్ ఉన్నాయిడి అవునవునా అలా అయితే పిల్లల కూడా వర్షకాలంలో చాలా ఇబ్బంది అండి పాపం చాలికాలంలో అయినాఆ అవునవును
మరి మన దగ్గర దగ్గర్లో అందుబాటులో లేవు స్కూల్స్ ఇంక అది ఒక్కటే కొంచెం బెస్ట్ అనిపిస్తుది ఇక పిల్లలందరు ఆ స్కూల్కే వెళ్తారు
అవునా
చిన్న చిన్న వాటికి అట్లా అట్లా ఏమి ఉండదు
హమ్
మీ ట్వంటీ టెన్ కిలోమీటర్స్ అంటే మీరు డబ్బిన్న ఎలేసి వస్తారు
ఆ అవునండి ఒక ట్వంటీ మినిట్స్ అంతే బస్ లో స్కూల్ బస్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ సేఫ్ గానే ఉంటదండి ప్రయాణం కూడా ఆ బాగా చెప్తారండి అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏ ఉన్నాయండి
స్కూల్సే
బాగానే చెప్తారండి చాలా మంది వెళ్తారండి ఉమ్ ఆ దగ్గరుందండి మాకు మా ఇంటి పక్క ఇక్క ఒక రెండి ఇల్లులు దాటితే అంగని వడిసింటారేనండి
అంగన్వాడి సెంటరే వస్తారా పిల్లలు
ఆ వస్తారండి డైలీ పదిహేను మంది అలా వస్తారు చాలా పిల్లలు అక్కడ అల్ సందడి సందడిగా ఉంటదండి అక్కడ పిల్లలు అల్లరి చేస్తే మా ఇంటి వరకు వినిపిస్తది చాలా బాగా అనిపిస్తది అవును అవును అవును చాలా బాగా అన్ పిస్త పిల్లలు రైల్ చెప్పుకోవడం పా టల్ చెప్పుకోవడం ఏబిస్ సిడీలు అలా చదువుకోవడం
అన్నీ మంచిగా వినిపిస్తా ఉంటాయి మీరు గుర్తొచ్చిందా హా హ హ మీ స్కూలైఫు
అవునవునండి
కానీ అప్పటి దానికి ఇప్పటి దానికి చాలా తేడా ఉంది లేండి మన అప్పటి వరకు మీకు ఇ ఇవి ఏమన్నా చాసన్ అయితాయ ఈ పల్లి బట్టీలు గానీ
ఆ అయితయ్ అయితయ్ ఆ అంటే చె ప పద్ పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలో ఆ పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి ఇస్తున్నారండి ఇక్కడ
ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అది
ఇది ఈ సంవత్సరంమేనండి అంటే ఇరవై ఐదులు హలో
అంటే ఫోర్టీన్ ఇయర్హా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు
ఓకే ఓకే పద్నాలుగు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి ఆ లోపు మాత్రమే పద్నాలుగో సంవత్సర స్టార్ట్ తైన కాళ నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఇస్తారు
అంటే ఒక ఫోర్ ఇయర్స్
ఆ ఒక ఫోర్ ఇయర్స్ అండి ఒక టూ ప్యాకెట్స్ ఇస్త స్తారండి ఒక ప్యాకెట్ లో పదిహేను ఉంటాయండి
ఆహా చిన్నగా వస్తాయా బ్యాగెట్స్ మన ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎంత
ఆ వస్తయి వస్తాయి ఫైవ్ స్టార్ చాక్లలేట్ అంత టాయండి
అంటే మంత్లీ వైజ
మంత్లీ వైజా ఆ రోజుకటి చొప్పున పిల్లల రెండు ప్యాకెట్లు అంటే ము ప్పడి అవునవునండి ఓ ఇవి ఏదిఎంది కిషోర బాలికలుగా అయితే ఇవ్వండి ఇంకా గర్భిణీ స్త్రీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ కేక్స్ పప్పు నూనె రైస్ మళ్ళీ మురుకులు బాలామృత్ లేదు మనం వెళ్ళి తీసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కొత్త ఫేస్ క్యాప్చరింగ్ కూడా వచ్చింది వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఆ ఫేస్ క్యాప్చరింగ్ చేసుకని అవునవును
అంటే కొందరు ఫేక్ చేస్తున్నారు కదా ఇయ్యకుండా కూడా ఇచ్చిన మానేరి కసలా ఆన్లైన్ లో అసైన్మెంట్ చేస్తారు కదా
ఓే
ఫేస్ అయితేనేమోడైరెక్ట్ వాళ వచ్చినట్టుూపిస్త బా ఇట్లనే చేయాలి అంత ఆన్లైన్ చేసిన కూడా అంది వేలు ముద్రల అయినా ఇవైనా తీసుకోవాలి
అవును అదే కరెక్ట్ పద్ధతి అసలు
తీసుకుంటే గాని వాళ్ళకు భయం ఉంటది
అవునవును
మనకు కూడా హ్యాపీ అనిపిస్తది అన్ని ఇస్తారు కదా
అందిస్తారుా అవును మన దగ్గరికి వస్తాయి అన్నట్ అట్లా ప్రజలవి కాబట్టి ప్రజల దగ్గరవస్
ఇక లేకపోతే వాళ్ళు కొందరు అయితే అన్ని వాళ్ళే సగం దబ్బేసి సగం సగం ఇచ్చి గియే వచ్చ నిగ యే వచ్చినయి అని చెప్తా ఉ
అవునండి ఇప్పుడు ఎగ్స్ పైన కూడా వాళ్ళు స్టాంప్స్ స్టాంప్స్ వేసి ఇస్తున్నారు కదండి బయట అమ్మకోకుండా ఆ
మనమేమో ఎగి ఇవే వచ్చినవచ్చు రాలేదు ఈ మంత్ రాలేవచ్చ అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు దొబేటీ టి వాళ్ళ దోబు ఉన్నారు
అవునువునండి
అల్లనే కదా ఇక మరి వాళ్ళకు వచ్చేది ఒక కేసు గుడ్లం కుంటే టూ హండ్రెడ్ దాకా వస్తాయి
వస్తాయి అవునండి అవును
చిన్నప్పుడల్లా రెండు మూడు సెట్లు ఎతే కతం పాలో ప్యాకెట్ సేన వీడియో వస్ తరా
లేదు ప్యాకెట్స్ అండి
పాకెట్స్ ఎంత హాఫ్ లీటరా లి లీటరా
లీటరు వన్ లీటరు
ఫిఫ్టీన్ డేస్కి ఒక బటిలా
ఆ హై ఉండొచ్చండి ఫిఫ్టీన్ డేస్ కి ఒక బాటిల్ అనుకుంట అంత ఐడియా లేదు ఇవి పల్లిలు ఇవి మాత్రం తెలుసు ఆ
మా దగ్గర రోజు రమ్మంటారు వేడి చేసి వాళ్ళే గ్లాస్డ్ పాలు పోస్తారు ఇ
అవునా అవునా
బయిల్డ్ ఎగ్ ఉడ ఉండక పెట్ ఏ పెడ్తారు ఇయకుండా
ఓహో అలా ఉందా
చెల్లలే ఇప్పుడు ఈ రైస్ ఈ పాప్పులు ఉప్పులు మనకి కింటికి ఇయరు
అవును ఎవరికండి ఇప్పుడు పిల్లలకైనా అంతే గర్భిణీ స్త్రీలకైనా అంతే
అంతే అంతే ఎవ్వరికైనా అంతే అక్కడికి వెళ్ళే చేది నాల
అవునా
గుడ్డు పాలు అన్నము మురుకురు ఏమింటికి ఇయ్యరు కాకపోతే చిన్న పిల్లలు ఉంటారు కదా హంగేన్ మదా అందు ఉండా ఇంటి కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లకి ఎక్స్ మాత్రం ఫిఫ్టీన్ డేస్ క ఒకసారి ఇస్తారు
అవునా
గంగన్బడికి వచ్చే పిల్లలు అలానే తినాలి
ఆహా మా దగ్గర అట్లా లేదండి పిల్లల అంగన్వాడి స్కూల్ క వెళ్ళలే పిల్లకి మాత్రం అక్కనే భోజనం త్రీ ఇయర్స్ తర్వాత పిల్లలకి జ త్రీ ఫోర్ ఇయర్స్ పిలకి కాకపోతే ఎవరైతే గర్భిని ఇస్త స్త్రీలు ఉన్నారు వాళ్ళకి మాత్రం ఇట్లా రాయ అన్నీ ఆ బియ్యం వాళ్ళే పోస్తారు ఆ ఇంటికి వచ్చే పంపిస్తారంండి
అయితే ఇంటికి ఇచ్చి పంపిస్తే కొందరు తింటారు తినరు అని ఉంటారు కదా ఇక్కడయితేనేమో ఇక్కడ తింటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం తిన్నట్టు సాటిస్ఫై వెక్
ఉంటది అవునవును
చుండరు కొందరు పవ వాళ్ళు ఏం చేస్తార అంటే ఇంటికి తీసు కాకపోతే ఒక రోజు అఐదు అన్నట్టు ఆలోచిస్తంది
అవునవును అవును కుటుంబంలో అందరికి పని చేస్త తరు
ఆ మళ్ళా మిగిలింది కూడా వాళ్ళకే ఇస్తారు ఇక్కడ బాగా పేదవాళ్ళు ఎవరు ఉంటే ఆ ప్రెగ్నెన్సీ వాళ్లలో
ఆ
ఇప్పుడు పదిహేను మంది పిల్లలు వచ్చే కాడ ఒకవేళ వస్తామని రాకుండా మిగిలిపోయిన ఎగ్స్ గాని
ఆ
టయికద పాలు వే జేసినాంక మిగిలినయి కూడా వాళ్ళకి ఇస్తరు
అవును
కంటేక వీళ్ళు తాగరుగా
అవును అవును
వాళ్ళకే ఇచ్చేస్తరు మీరు అన్నట్టు మీ సైడ్ లెక్క అతనేమో అది ఇంకా కొంచెం ఇబ్బంది
అవును అవును
ఇవ్వే కదా ఇ ఇవచ్చేటివి ఏమన్నా ఏం లేవు ఆ
ఆహా లేదండి ఇవ్వే ఇంతే
సరే అండి నాకు వేరే కాల్ వస్తంది
ఆ ఓకేనండి ధన్యవాదాలండి ఆ